హ్ చెప్పు అమ్మి
అయిపోయిన టాస్కులు
నాది లేదు ఇంకా ఉన్నాయి. ఇంకా ఫోర్ ఇది అయిపోతే ఇంకా ఫోర్ ఉంటాయి.
మెటిద త పావని చేస్తాన్నావని చెప్పా పావని
నేనే ఏప్పుడు జేసిన ఆ పిల్ల నాకు జేసింది.
మీ చార్పేట్ మీ ఎన్ని ఉన్నాయి. చెప్తాను ఇంకా అబద్ద్దలు చెప్పింది. సచ్జిపోతావ్ బ ఎట్లా
ఆ ఓకే నేను ఇప్పుడు య నక్కు పోతే మొత్తం పోత్ తుందే ఇది అయిపోతానే సబ్మిట్ చేసి నీకే పెడతా
పావని చెప్పింది నాకు మౌనిక చేస్తాంది ఉండు చేస్ ఆది మళ్ళీ ఐదంటావు
నేన్ చెయ్ లేదు ఆ పిల్ల నాకు చేసింది మే
జోగి చేస్తానన్నేమోన్ టల్ చేస్తా
మాట్లాడినా మూడు సార్లు మాట్లాడినా
ఏం మాట్లాడే ఆ మెన్షి
ఈ ఏముంటాయి నార్మల్గా ఏదో ఒకటి కానీ మనం మాట్లాడినట్టు ఊ అ లే గ్యాప్ లేకుండా మాట్లాడతన్నవు
జోగి అంతే మాట్లాడతానే ఉంటాడు దే ఆపడు
హ్మ్ ఇం పావనీకి జేయమనింది ఆ పిల్ల నేను ఎట్లా చేయాలా నీతో అయితే మాట్లాడతా ఆ పిల్లతో నేనేం మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడల కదా ఉమ్మ్ అయ్యిందా కూర
చికెన్ చేశా
బా జేసినావా
మొన్నిలాగే
మొన్న లాగేనా ల్లీ చికెన్ గోంగూర చికెన్ అట్లేం లేదా
గోంగూరే అట్లాటివి చేసే పోతే మని కాదు నాలాంటోళ్ళు ఏమో ట్రై చేసే ఈ సారి
ఫోన్ దగ్గర పెట్టుకో
దగ్గరే ఉంది మీ
ఆ ఇప్పుడు ఇనిపిస్తాంది బాగా అది ఎందుకో తెల్సా బ్లూటూత్ లో పెట్టుకున్నా కూడా నార్మల్ కాల్స్ అయితే దూరంకి వెళ్ళినా గాని ఇనిపిస్తాయి. దీంట్లో అట్లా కాదు నేను ఫోన్ ఈడ బేట్టేసి ఒక మంచమంత దూరం గ్యాప్ ఇచ్చినా కూడా అది ఇనిపియడం లేదు.
హ్మ్
అవతల పర్సన్ కీ వాయిస్ వినిపించడం లేదు హ్మ్
ఏం తిన్న
నేనా పప్పు రసం రేపేం చేసుకొస్తున్నావ్
ఎగ్ కర్రీ ఎగ్ కర్రి
ఓ బాగా ఎత్కరా అయితే కేరి అన్నం ఎక్కువ ఎత్కరా
హ్మ్
మాకు ఎల్లుండి పెడతారు చపాతి పూరి బోండా రేపేమో
టిఫిన్ కొంచెం ఎక్కువ ఎత్తుకురా నేను సగం జోగి సగం తింటాం రేపట్నుంచి
టిఫిన్ ఆ ఎక్కువే
జోగిగమ
ఓకే వేరే క్యారీ లో తెస్తాలే అయితే
మీ ఇద్దరుకిలా నీకిలా పావనికిలా అలిగ్నాల ఎమిలా
ఏది
నా క్యారీ మాత్రమే నువ్వు తినాలా
ఆ అది నేను తింటాలే
ఆ సాట్లే లేకపోతే పావని ఊరకాయలకు సత్తుంది ఇంక
అది తెలుసులే గానీ అది తెలుసు తెలసిందే కదా
ఆయమన్నా తినేస్తుంది మేమేం తింటాము
ఆ సర్లే తెస్తా అంటే బిర్న దిగితే ఉంటుంది కానీ వాళ్ళే వేస్తారు నేను బిర్న పోయినా అనుకో తక్కువ తక్కువ వేస్తారు కుల్లి కుల్లి
ఎంత గొంతు ఎత్తుకొని రా నాలుగు ఇడ్లీలు అయినా పర్వాలేదు
మే కొంచెం దగ్గర పెట్టుకో మాట్లాడు తంతా నిన్ను
కందుకు
ఆ అదే వాళ్ళు కొంచెం కుళ్లీ కుళ్లీ వేస్తారు ఎందు అంటే తినను కదా ఎత్తుకొని పోయి ఎవరికైనా పెట్టేస్తుందేమో అన్నట్లు వేస్తారు అదే నేం పె అనుకున్నా, అనుకో కొంచెం లేట్‌గా తియ్ అయితే నేను పెట్టుకోవచ్చు కదా అని పోత ఆ టైం పోతే అది లిమిటెడ్ గా ఉంటుంది అది తలకాయ నొప్పి ఎట్ట పోయినా ప్రాబ్లమే
హ్మ్
హ్మ్ ఇంకేమే అవును నాకో డౌట్ ఇప్పుడు అబ్బాయిలతో మాట్లాడినా కూడా కౌంట్ చేసుకుంటారా
చేసుకుంటారు ఎంతకు చేసుకోరు వాళ్ళకి కూడా ఇచ్చారు కదా జోగి పేరు అన్ని పెట్టి లాగిన్ అయ్యినంక టాస్క్ నైట్ చేసిపించా వాళ్ళు అప్పుడేమో అప్పుడే పొద్దున ఇన్ని వచ్చేసాయి
ఆ
మ్మ్
వచ్చినయిలే
మ్మ్
మ్మ్ ఇంకేమే
చెప్పు
ఇప్పుడు ఉతికినావా బెడ్‌షీట్
ఉతకలా బెడ్ మింద ఏస్తా ఉన్న బెడ్ ఇదిలిచ్చి ఏస్తా ఉంటి
ఇప్పుడు ఉతికినావో ఏమో అనుకున్నా
యాడ మా ఫోన్ లో మాట్లాడకి కట్ చేసేకీ చేసేకి సరిపోతావుంది బెడ్షీట్లడా
హ్మ్మ్
ఎప్పుడు ఎయిట్ థర్టీకి ఏమో దిగాం మిద్ది పై నుంచి జోగి చేసిండా ఆ జోగి నేను చేస్తా జోగి అంట్ అసలు ఒప్పుకోడు నా జోగి నాలుగు అయిపోయే వరకు ఉంది గు న చేసిన ఇంకా సరే ఆ అంటాడు ఆయనకి దీ టెండెతుత్తరేక్కువ
మనం అయిపోతే అదొక ఆనందం
టాస్కులు ఇంగా టాస్కులు చేస్తానే అప్పుడే డబ్బులు ఎప్పుడు వస్తాయని అడుగుతాన్నాడు
ఆ అడిగినాడు వస్తాయా వచ్చే వరకు నమ్మలేము అనే ఆ మాకు నమ్మకంముంది అది జన్యూనే అని చెప్పిన
హ్మ్మ్
మీకుంది నమ్మకం మాకెప్పుడు పల్లా కదా అనేసనే మ్మ్
ఆ ఏం తిన్నావ్ అంటే అవి చెప్పనే చెప్పలేదు
పప్పు రసమని చెప్పలా
ఏమో వినిపిలా
నీకెందుకు ఇనిపిస్తాయి వడియాలు కూడా పెట్టినా
ఈ చేయంతా మంటక్ మంట అయితాందిమ
నాగ్గూడా మంట అయితాంది మళ్ళీ నేనే ఏం చెయలేదు కదా వంట ఏమైనా కూడా మంట అయితాంది మ్మ్ హ్మ్
ఇంకా
చెప్పాలా
చెప్పు రైస్ అయితే తిందామనినున్నది ఉడుకుతాంది.
ఆ
చికెన నాకు చికెన్ లేనప్పుడు తినాలి అనిపిస్తది యోగి యోగి పొగిడి పొగిడి చెప్పారు తెలుసా మొన్నగ్ మొన్న ఎట్లా చేసిందో అట్లే చేయ్ బాగా చేసావు అని అందుకే నే
ఆ స్పెషల్ గా చేసిన రోజు అది ఎందుకు బా రాద్ దో నాకు తెలీదు అనుకోకుండా చేస్తే బాగా వస్తుంది
మొన్న ఫస్ట్ టైమ్ అయినా బాగా వచ్చింది మోనికా ఇంగ అదే తెలుసా ఫస్ట్ టైమ్ చికేన్ చేసింది, ఎంత బాగా వచ్చింది ఎంత మంది పొగడారో అబ్బా.
బ్బో
యోగినైతే
హ్మ్ ప్స్ స్నానానికి పోయినాడు
చెప్పారా
హ్మ్ మళ్ళీ వచ్చి చేస్తా స్నానం చేసుకొని వస్తాను సరే అన్
నేను నీకు ట్రూ కాల్స్ చేస్తాదామని మళ్ళీ జ్యోగిస్ చేస్తా
ఉమ్ ఓకే ఇంగ్ అయిపోయినాయి కదా నాక్ చేసేది నేమ్స్ యూజ్ చేయొద్దని నీకు వంద సార్లు చెప్పిన
ఆహా లక్ష్మి చెయ్యాలి
ఉ నాక అయిపోయినాయా నువ్వు చేసేది
అయిపోయినాయి నీకు అయిపోయినాయి లక్ష్మీ కి రెండు ఉన్నాయి అం
ఊహు ఓకే ఆ అకౌంటు పాప్ మూ ఆపిల్ల యూజ్ చేయ్యాలనుకున్నా కూడా వా ఫోన్ పే ఒక్కటి అడ్డం వస్తంది పాపం బిడ్డకి
ఫోనె పె చేయిచ్చుకొమను అంతే కదా ఎందుకు
అప్పటికప్పటికి యాడ్ మే అయితుంది నువ్వు చెప్ప ఉ
మన అకౌంట్ నంబర్లన్ని మార్సేకే అయితాండ్లేదు దీంట్లో మళ్ళీ వాళ్ళు దాంట్లో వేరే వాళ్ళు పెట్టారుంటే అసలు అవదు అందుకే వాళ్ళుట్టుగా పెట్టసారు మొన్నెప్పుడడు అట్లా జరిగింది కదా వేరే పాప చేసిన నేనా నేన్ ఆ అన్న తో సార్ తో మాట్లాడినప్పుడు కూడా అంతే ఇట్లా చేయాలి సార్ అంటే ఆ కేర్ఫుల్ గా పెట్ టుమా అని చెప్పారు కదా
అవును అదే కదా ముందు జరిగిండేది, అయినా కూడా చూపించడం లేదు కదా.
చూపించట్లా చూపిస్తుంది అని మహిత, జోగి వాళ్ళ సిస్టర్ కి మెసేజ్ పెట్టారు వాట్సాప్ లో. కొన్ని రోజులు డేట్ అవుతుంది అని చెప్పారు
ఓహో ఓకే ఓకే అన్ని రోజులు మనం వెయిట్ చేయాలి పేషెంట్స్ గా
అ ఆ మీరు పదే పదే మె సేజ్ చేయకండి
ఆ చెప్పినారు పాపం వాళ్ళ కూడా ఇబ్బంది ఉంటది కదా ఇంత మంది ఒకే సారి చే త్తాంటే
ఆ అందుకని గ్రూప్ లో పెట్టేశారు
హు
హలో
ఆ చెప్పు
టైం అయ్యింది చూడు
అయినా గూడా మనమే మాట్లాల్లేదులే ఒక నిమిషం ఎ ఎక్కువ మాట్లాడితే ఏమ్ అయిపోదు
ఏమో అది నువ్వు నీ వాయిస్ వినిపిలా డిస్కనెక్ట్ అయ్యిందేమో అని చూస్తి
లేదు డిస్కనెక్ట్ ఏం కాలా ఏకంగా టుల్వ్ థర్టీన్ మినిట్స్ ఉన్నాడు జోగి లైన్ లోనే నేను చెప్తానే ఉన్నా చాలా అన
మళ్ళీ చెప్పిన టెన్ టెన్ ట్వంటీ వరకు ఉంటే చాల్లే టెన్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ అంటే ఓకే అనా సరే కట్ చేస్తున్నా
నేను చేస్తా
ఆ ఓకే నేను చేయడానికి ఛాన్స్ లేదులే మే స్వామి యాడ్చమాక
నే ఏడ్ చట్లా చప్ తా ఉన్నా
ఆ ఓకే